హయబ్బా బాగున్నావా ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఇట్లా ఖాళీగాే ఉన్నాం సమ్మలు కదా ఖాళీగా ఉన్నాం
అవునా ఏం లేదబ్బా ఈ మధ్యలో కొంచెం బాగా హెడ్ేక్ వస్తుంది కొంచెం బాగా కూల్ చేస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నా ఇక బిజీగా ఉండి ఇంక నీ కాల్ చేయలే పోతున్నా
ఆ
ఇంకేంటి సంగతులు
ఏ సంగతులు లేవలేగానే జలుబు జలుబు చేయిస్తుందా జలుబు చేసి జలుబు ఇప్పుడు అదిది మందులు ఆయుర్వేద మందులుని మేమ అయితే మాక అప్పుడు జలుబు చేస్తే మాక ఆయుర్వేద హాస్పిటల్ ఇవేలి ఇవు అత్తులషాఖ అని మరి ఆపాకు తులిసాకు కరవేపాకు అన్నిీ మరగబెట్టుకొని ఆ కషాయం అలాగా నీళ్ళు చేసుకొని తాగేది పసుపేసి
అయితే నేను కూడా అట్లా మా అమ్మ మా మమ్మీ అన్నదిగా ఊరికి హాస్పిటల్ కళ్ళ ఊరి ట్యాబ్లెట్స్ వేసుకోకుంటే కొన్ని రోజులు ఏమో సిట్రిజన్ టాబ్లెట్ వేసుకున్నా తర్వాత మాంట మాంట సుంది కదా ఆ టాబ్లెట్ వేసుకున్నా గాని కాని ఇక అసలు తగ్గట్లేదుని మొన్న హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీసేారు ఎక్స్రే తీశారు ఎక్స్రే లో ఏం చెప్పారంటే ఒక సైడ్ నోస్ కి బాగా సైనస్ పెరగడం ల్ాదిం బ్లాక్ అయిపోయింది ఆపరేషన్ చెయాలని చెప్పారు అంటే చెప్పాళగాని ఏమ ఇప్పుడు వెళ్ళలేదబ్బా భయం వేస్తుంది నాకు
దాక పద్దుగాని ఆయుర్వేదం షపు మా పక్కన కావరు సాపు అదే అయితే అక్కడికి నాకు మోకాల నొప్పులు కాని నేను వెళ్ళా వెళ్తే ఒక టాబ్లెట్ ఇచ్చిండు, ఒక సిరాప్ ఇచ్చిండు. కానీ దేవుడిదైనా అప్పుడు వెళ్ళిన కానించి ఇంత వారికి నాకు మోకాల నొప్పి లేవు మంచిగా ఉంది నువ్వుగా ఒకసారి వెళ్ళిరా, నీకు తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ దాక వెల్ళు
కొన్నిటికి పత్తం చెయాలంటారు, కొన్నిటికి అంటే మా ఇంటి దగ్గర ఒకళ్ళు ఇట్లా ఆయుర్వేదిక మందులు వాడుతూ గోంగూర, మళ్ళా తర్వాత పులిపు ఎక్ కూ తినొద్దు ఆలుగడ్డ తినొద్దు ఇలాంటివింటాయ అటుగా
అది అలాగే దేని చెప్తారంటే, మామూలు కడుపులు ఏమన్నా పూత కానీ, ఏమన్నా పేగు నొప్పులు కానీ, మరి స్టయాడ కానీ, అలాంటి వాటికి అలాగ పచ్చ్యాలు ఉంటాయి దీనికి అలాగేం ఉండదు నువ్ ఒకసారి వెళ్ళిరా నా మాట విని
అవునా ఏమో ఎన్ని హాస్పిటల్ చు పించుకుంటున్నా ఇక ఆపరేషన్ క ఎలాంటి భయం వేస్తుంది ఇక ఇక దీని వల్ల ఏమ ఏమవుతుందంటే
అవును అంతే పతుంది అది సైనస్ సైనస్, సైనస్ ఉంటే అది మాట మాటికి గంత రోజు బారితే చాలు బాగా తుమ్ములు వస్తాయి, ముక్కు తిమ్మిడి వేసిద్ది అట్లా చాలా ఇబ్బంది పెట్టిద్ది
అసలు చలికాలం వస్తు అే రోజు ఖచ్చితంగా నేను ఆవిర్భవతం ఆవిర్భావ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్లే ఏగంగానే కింద పాలిష్ పండాలి కదా, లేచి కా కింద పెట్టా మస్తు తుమ్ములు వస్తాయి అసలు, ఒక ఫైవ్ టెన్ తుమ్ములు వస్తున్నాయి.
మీవ ఎలా బడుత అంటే అలా ఆవిరికి ఒక మాత్ర ఉంటుంది, చిన్న మాత్ర గొట్ట మాత్ర అల ఉంటుంది, అది వేస్తాం అది వేసి నీళ్ళు బాగా మరగబెట్టి అల్లా జందు బా వేయకుండా అది వేసి పసుపేసి ఆవిరిబడతాం, అది ఆవిరి మాత్ర అంటే వాళ్ళు ఇస్తారు, మా కాడ అయితే అది పర్ఫెక్ట్ మరి మీ కాడ ఎట్టావు కానీ, ఆవిరి మాత్ర అంటే వాళ్ళు మంచి ఇస్తారు, నువ్వు కాళ్ళకు సాక్స్లు వేసుకో ఆవిరి పట్టుకో తులి పసుప వేసి
అవునాబ్బా నేను నెబ్లజర్ కొనేస ఎట్లా పిల్లలు కూడా కోలు చేస్తా ఉ కదా ఇక నె బలైజర్ ఒకటి ఇంట్లో ఇప్పుడు ఇ పిల్లలు చిన్నప్పుడే తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడ చూసినా కొంచెం కోలి సివిర్ అయిపోతుందిగా పిల్లలకి పిల్లకి ఏమవుతుందంట సివియర్ అవ్వడం వర్ల ఇప్పుడు నిమ్ములాగా చేస్తుంది అబ్బా నిమ్ము వచ్చేసి లంగ్స్కి అంతా పట్టేసింది అందుకని చెప్పేసి అప్పుడే ఒకేసారి నెబిలైజర్ తీసుకు నా ఈ చిన్నప్పుడు వాళ్ళకి పిల్లలకి వాడే ఇక అట్లా నేను కూడా వాడుతున్నా
ఏం ఉపయోగ ఉంటంది ఇంకా అంటే మామూలు అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి తాతకాలానికి తగ్గటమే కానీ మనకు లైఫ్ లాంగ్ ఉండాలంటే నువ్వు మామూలు నాటు మందులతో ట్రై చేయి పిక చేసుకొని మళ్ళా ఇదొకటి తెలుసా మెంతులు మరి ఆవాలు జిల కర మరి ఆవాళ సోంపులు సోంపులు నాలుగైదు కలిపి మెత్తగా నూరి వేడి నెలల్లో వేసుకొని తాగిన తగ్గిద్దట అయితే మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఎలాగని
మా అమ్మీ కూడా చిన్నప్పు పిల్లగాలకి ఇట్లా ఊకే జలుబు చేస్తా ఉంట అ ఇప్పుడు వా జలకర్ంటంది కదా అది తెచ్చేసి వామ జలకర్ చే లేదంటే కొంచెం కస్తాపిసా కొంచెం దంచి అది తీసుకొచ్చి పిల్లలకి నడినెత్తి కొంచెం చెస్ట్ మీద కొంచెం మళ్లారి కాలకు కొంచెం అట్లా పెట్టితే ఏమైదింటే స ఇప్పుడు ఈ ఇమ్మ అనేది కూడా లాగిద్దట వాళ్ళకి చిన్న పిల్లలకనే కాదబ్బా పెద్దవాళ్ళకనే కాదు అందరికి ఇప్పుడు ఉన్న సిచువే లో జలు
జ్వరం వచ్చినట్టే ఉంటది వఊళ్ళంత నొప్పులు ఉంటది అసలుకి ఏం చేయబుద్ధి కాదు పిచ్చి పిచ్చి మతం ఉండది మరీ జలుబు మరీ మామూలు ఉండదమ్మా జలుబులు దానిని ఏగలేక క్షం చేస్తే బాగోదు కాదు మాటకెక్కిద్ది తలబట్టిద్ది అసలు తలకాయ నొప్పి బాగుంటది మా మా ఫ్రెండుగాడ అలాగే ఉంటే నేను ఇలాగ చెప్పా అయితే శానవరకి తగ్గిందని చెప్పింది మరి. మరి అలాగ నాకు తగ్గింది ఈ మోకాల నొప్పి ఆయన ఏం చెప్పడు పత్తం గిట్ట గోంగూర వంకాయ అది అది మామూలు పెద్ద పెద్దొళ్ళకి కాని చిన్న చిన్న వాటికయితే ఆ పత్తం లేదు ఏం లేదు నాకు అన్ని తినమని చెప్పిండు కాపోతే ఏ చికెన్ వద్దనుడు నువ్వు మటన్ తినమన్నాడు నేనుగాడ అడిగ పత్యాలు ఉంటాయా అని అక్కలేదులే అంటన్నాడు ఉ
ఇగ పెద్ద పెద్దవి ఉంటాయిగా వాటికి కొంచెం అంటే మనం ఏం ప్రాబ్లం ఉండదంటావా ఆయుర్వేదిక్
దానినికిేం ప్రాబ్లం ఉండదు అది నువ్వు నా కాడికి రార అదొ ఒకసారి మా దగ్గర తీసుకెళ్తా
అంటే ఏ వారం ఈ వారం అనట్టే అని ఉంటదా లేకపోతే ఎప్పుడు తీసే ఉంటుది ఇది డాక్టర్ ఉంట
ఏ వారం ఎప్పుడు పడితే అప్పుడే ఉంటది అది ఆసుపత్రి ఎప్పుడయినా ఉంటది నువ్వు రా తీసుకెళ్తా నీకు పత్తం గట్ట ఏమి ఉండదు కాకపోతే నువ్వు అంత దూరం నుంచి ఎట్లా వస్తావు మరి ఇగ ప్రీ బస్లే కాయడి
అదే వస్త వస్త ానబ్బా అంటే కొంతమంది డాక్టర్స్ అంటే ఆయుర్వేదిక్ అంటున్నావు కదా మా దగ్గర ఉందిలే ని ఒక అదేంటి ఒక సార్ వస్తారు అన్న ఆ సారొచ్చి వారంలో త్రీ డేసే తీస్తారు నాకు సోమవారం ఒకటి వచ్చేసి మళ్ళీ తర్వాత శుక్రవారం తర్వాత శనివారం ఆ మూడు రోజులే వాళ్ళు తీస్తారు ఆ డాక్టర్ ఏంటంటే ఇప్పుడా తనకి ఒక దగ్గర వేరే దగ్గర షాపు ది అప్పుడు అట్లా వారనికి త్రీ టైమ్స్ వచ్చేసి ఆ షాప్ లో మందులు తీసి ఇస్తారు ఆ టైం కి మా దగ్గర వాళ్ళు దూరం నుంచి నడువు నొప్పుి అని చెప్పేసి కాళ్లు నొప్పుి మోకాలు నొప్పిలు బాగా గుజ్జ జరిగిపోతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువ పెద్దోళ్ళకి నచి నచీ. ఆ గుజ్జరిగిపోతుందని చెప్పి ఒకళ్ళు కొంతమంది ఎక్కువగా నడుగున
మా దగ్గర అలాగ ఉండదు ఇది కంటిన్యూ తీసే ఉంటది ఇప్పుడు నువ్వు చెప్పినట్టు మా అగగా కూడా అది హాస్పిటల్ ఎలాగ ఉంటదింటే ఇప్పుడు మన శర్మ యాది ఉంటదా ఆ శర్మం మేనా ఎనార్జీ రావటం మరి సమరకాయ పుకులులు రావటం అలాగా వచ్చే దానికయితే సోమవారం శనివారం అట్లా వారం ప్రకారం అది ఇతడ ఆయన హైదరాబాద్ నుంచో ఎక్కడ నుంచో వత్తాడు ఆ డాటరు అది ఈ రెండు రెడు వ మూడు ఈ నెలలో మూడు వారాలే తీతాడు ఈ ఆయుర్వేదం ఎప్పుడైనా వస్తది ఎప్పుడైనా కంటిన్యూ అడుతూనే ఉంటది మాకు
ఆహా సరే ఏ నే హాస్పిటల్ తిరిగానబ్బా అసలు ఏం తగ్గట్ల ఎక్కడ పోయినా ఆపరేషన్ అంటున్నారు నాకేం భయం వేస్తుంది ఆపరేషన్ కి వెళ్ళాలంటే ఎందుకంటే మా దగ్గర ఒక ఆమె టే చేపించుకుంది ఆ సైనస్ ఆపరేషన్ తను చేపించు ఇప్పుడు ఒక ఏడు సంవత్సరాలు ఏమవుతుంది మళ్ళా తనకి కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెం మళ్ళా కండ పెరిగి ట్టుందబ్ అని చెప్పి చెప్తతున్న నాకు భయం వేస్త
అవును మళ్ళా చేసినా మళ్ళా అదే అదే రకంగా వస్తుది కాకపోతే మీరు ఓ ఓ చర్చ్ కి వెల్తార
ఆ చర్చేమి లేదబ్బా ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇ కార జబ్ కచ్చ లోక ఏ ట ప ంది అయితే నేను ఏమనుకుంటున్నా అంటే సరేలే ఇక నువ్వు చెప్తున్నావు కదా ఆయుర్వేదిక్
ఆ ఒక్కసారి ఒక్కసారి నువ్వు ఆయుర్వేదిక్ రా ఒక్కసారి ట్రై చెయి అయితే నీకు ఆయుర్వేదం తగ్గకపోతే అప్పుడు నువ్వు హాస్పిటల్కి పో ఇంగ్లీష్ మందులు అయ్యి మంచిది కాదు మామూలు ఆయుర్వేద మందులు అయితే నీకు పర్ఫెక్ట్ నీకు అది తగ్గకపోతే
అంటే ఇది ఒక్కసారి వచ్చి మనవాడే ఆకోచ్చ లేతే లైఫ్ లాంగ్ అట్టలా వాడాలా
ఒకసారి వచ్చితే ఆయన మందులు ఇస్తాడు సూచ చెప్తాడు అది చెప్పిన తర్వాత నీకు ఒక డబ్బా ఉంటది చిన్న డబ్బా ఇస్తాడు మాంతలను అది రోజుక ఒకటి వేసుకోవాలా ఆ పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవాలా అని చెప్తాడు నాకైతే అలాగే చెప్పిండు రెండు ఇచ్చిండు మోహకాలుకు రాసుకున్నా నాదిక ఏది లే కాలు కదా నీకు ముక్కులో ఉంటంది కాబట్టి ఆయన మందులు ఇస్తాడు ఒ ఒక్కసారి చూడండి అసలు అతను ఏం చెప్తాడో చూసుకోండి
సరే సార్ నేను ఫ్రీగా ఉన్నప్పుడు నెక్స్ట్ సండే అన్నా లేకపోతే కొంచెం హాలిడే ఉన్నప్పుడు చూసుకుొని ఇంటికి వస్తా ఇద్దరంగా ఒకసారి ఒకసారి వెళ్లి కలిసి ఉంటుద్దా ఓకేనా సరే అబ్బా మరి థ్యాంక్ యూ ఆ సరే అబ్బా ఇద్దరం కలిసి వెళ్దాం మరి ఓకేనా